ట్వంటీ
ఆలో
హలో ఆ ఆ చెప్పురా?
ఏం చేస్తున్నవ్?
అదె ఇప్పుడ్దాకనే షాప్ కు పోయేసి ఒచ్చినుంటి
ఆహా అక్కుందా కుశలక్క ఇన్నే
మ్ ఇన్నె ఉండె మొన్న ఒచ్చినుండె గా మ్ ఉంది. ఉన్ని ఉన్ని
ఇన్నకుండా
మ్ ముంతనే అంటే ఇడి కొచ్చినుంటి మొన్న అట్ల స్కూల్ ఎందుకు లేదు ఉంది పోత్తూరుగా ఇగ చిరంజీవి గాడు ఇన్నెగా ఆడు కొంచెం మనకి ఏందంటే ప్చ్ ఆడ ఎవరు ల్ లేరు మా అత్త వాళ్ళింటి కాడ అయితే ఆడికి జ్వరం మాట్ టలు గేల్ వొసలే వాన్ కీ ఏందంటే ఇప్పుడు ఆ వీళ్ళేమో ఇక్కనే ఉంటరు గదా ఇప్పుడు మేమందరం ఉంటాం. మేమందరం మాట్డుతుంటాం కాబట్టి వీళ్ళకి జల్దోచ్చినాయి మాటలు.
ఆ అవ్ను
ఈ ఆడు ఒక్కడుంటుండే ఆడా ఇగ ఆన్ కీ ఎక్కు మాటల్ రాకపోతునయి మొన్న నార్ మల్ గా మొత్తం క్లియర్ మాట్లు డతడు మాట్లాడకపోతుండే ఆ ఇయలా మమ్ మేమ్ జేసింనంటే ఇగ ఆడుంటే ఆన్ పని ఆడోకడే ఉంటడు ఊకే అట్ టిట్ల ఎసడు తడాని ఈడిక్ దొల్ కొచ్చింది లమ్మ ఇగ ఇపుడిపుడు మాట్ తడం మాట్లాడం జరాం నేర్చుకుంటునరు ఇగ అట్లా సెవెనియర్స్ ఆన్ కి
ఎలీ కేజా యూకేజా
ఇప్పుడు ఆడు ఫస్ట్ క్లాస్ అన్ ఆ ఎల్ కేజే అనుకుటడ్ హ్మ్ ఈ ఓకామె ఓకామె నేమో నర్స్ నర్సరీ కాదు గానీ ఒక ఆమేమో యూకేజో ఎల్ కేజో ఇంకా మేవ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తెల్ వద్ అంతా ఐడియా లెద్
ఔనా మొన్న బడ్ డే ఎట్ల ఏస్ కున్నావ్ ఔన్ అమ్ములు
మంచిగ్ ఏసిన్
ఉహ్ నువ్ లేవా సెలబ్రేషన్ ల బో
ఉమ్ ఉమ్ పనుకునుండి మాప్పటికే
మల్ గిఫ్ట్ ఏమిచ్చినవ్
హ్మ్ అపుడ్ కీ నేన్ జాబె చేసలే ఉహ్ వాళ్ళకి బ్యాగుల్ దేచ్చానుండే అంతకుముందే నేను
ఆహా
నేను వాళ్ళది బ్యాగ్ చినీగిపెయ్ నుండే అయితే ఇగ నేను ఏం జేస్ నా అంతక్ ముందే బ్యాగుల్ తెచినుంటి నేన్ ఇగ బ్యాగుల్ దేచ్చి ఇగ దాన్ కొకటి దీన్ కొకటి బ్యాగుల్ దేచ్ నట్ ఎంత థౌసండ్ వాడ్డయ్ రొండు కల్ పి
ఓ మళ్ చిన్నేల్ బర్డ్ ఎప్పుడు
చినోల బర్డే నాకు తెల్చి ఎప్పుడోమొ మా దేల్ వాద్
హు
నాకంత ఐడియా లేద్ నా బద్ నా బర్డేనో గుర్తుకుండద్ గంతే ఎవన్ బడే ల్ గుర్ త్ లేవ్ ఉమ్ ఇంకొకటి నా నా మంతుల ఎవరున్నది గాలదే తెల్ సంతే
ఆహా
ఉమ్ అంతా అంతే
నెక్ స్ట్ మంతోస్ ఆ ఎప్పుడు ఉనవ ఫో టిన్ కీ
ట్వంటీ ఫు ఆ రైట్ నాదైపెయినంక నాదాయ్ అయిపెనక తెల్లారే ఆ పిల్లది
నీద్ ఎప్పుడు ఉఫ్ ఫోర్ తటీన్ కదా ఆ హు తత్ టూవేలా
ఆ నా టువెల్ నాదయి పెయిన నెక్స్ డేకి ఆ పిల్లది
ఆహా
నా బడ్ డే రోజు ఈ మన ఇంటర్ లా ఒక తెలుగు మీడియం పిల్లుంటుండే ఆ పిల్ల పేమ్ పేరేం ఉంటది ఆ ఆ పిల్ల బడ్ డే ఆ ఇంకొటి ఈ పిల్లది మలక్ష్మిది తాడు కీ
ఆ యమున పిల్ల ఎల్ స నాక్ ఫోనే ఏసాలేదు దేల్ స
ఎందుకు
మొన్న మహాలక్ష్మికి ఎసిందండి ఫోన్ ఆల దోస్త్ కి
ఉమ్ మాట్లాడతలే ఆమె కూడా
ఏ ఏమంటరు నాకు చేసనే చేస్తలే అసలు ఫోను మహాలక్ష్మి ఫోన్ చేసి మాట్లాడిందంటా మహాలక్ష్మి షాక్ అయిందంట నాక్ ఫోన్ చేసినవా నువ్వే అని
ఉమ్
మాట్లాడిందంటా కొద్దిసేపు
ఉమ్
కట్ చేసిందంట తర్వాత
ఉమ్మ్
మాట్లాడుతుందా మెసేజ్ చేస్తుందా
ఏమ్ చేస్తలే ఏమ్ చే నేన్ చేసినా కూడా నేన్ నెగ్లెట్ చేస్తున్నా పోనీ మళ్ళా మెసేజ్ కి రిప్లై ఇచ్చిననుకో మల్లెందుకు మల్ల పోప్స్ ఇచ్చినట్టు అయిపోతాది అని అందుకే నేనేం చేస్తలే లైట్ తీసుకున్న నేను ఆమనయితే ఎందుకు మళ్ళీ ఉన్నదాన్ని అట్లనే పూర్చి పెట్టకుండ మళ్ళీ దానితొవ్వి మళ్ళీ హోప్స్ ఇయ్యడమెందుకు అట్లనే లైట్ తీసుకున్నానేను ఆ ఎక్కువ ఏమ్ చేస్తలే మొన్న రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ రిప్లై కూ
మళ్ళ వెట్టింద మెసేజ్
అదే ఆ రోజు చెప్పినక ఆ రోజు పెట్టిది నైట్ నేనేమి చూడలే డిలీట్ చేసిన మళ్ళీ దాని నెక్స్ట్ డే ఏమ్ పెట్టిందంటే థ్యాంక్యూ రిప్లై ఇయ్యలేవ్ కదా థ్యాంక్యూ నేన్ రిప్లై ఇస్తావ్ అనుకున్న కున్నా కానీ రిప్లై ఇయ్యాలేవ్ బట్ థ్యాంక్యూ ఆనంద్ ననేేసింది అంతే అది కూడా చూలేదు నేను అది కూడా డిలీట్
ఏమడుగుతలేదు
ఇగా కావాలని డైవర్ట్ ఎక్కువ అడుగుతలేనట్టుంది డైవర్ట్ అయిపోయినట్టుంది పర్లేదు మనగీట మంచిదేకదా ఉమ్ మల్లెందుకు ఊకె మల్లిప్పుడు నేను మాట్లాడిన అనుకో హోప్స్ పెరుగుతయి మళ్ళా ఫీ ఎందుకు చెప్పు
అవునవును మరి ఇ పిల్లా చేసిందంటనా యాదవ్ పిల్ల కి ఆప్ డౌన్లోడ్
చెప్పినా కదా డౌన్లోడ్ చేసిందంట చెప్పాలి నేను అన్నీ చెప్పినుంటి ఇట్లిట్ల చేయాలి అదిదని
ఆహ్
చేసిండోచ్చు మేబీ ఒకవేళ కలిస్తే ఆ పిల్లకి మళ్ళా రేపన్న ఫోన్ చేసి మళ్ళా చెప్తా
ఆహా ఇంటికాన్నే ఉంటుందా ఆ పిల్ల
ఇంటి కానే ఉంటుంది
డిగ్రీ కంప్లీట్ అయిందా ఆ పిల్లది
డిగ్రీ ఏమో తేల్వ ఇంటర్ కంప్లీట్ అయిందని తెలుసు కాని డిగ్రీ చేసిందో చేయలేదో తెల్వదు
అంటే ఏదైనా ప్రమోటర్ అయినా ఏదన్నా
ఆ పిల్ల పోదామంటేనేమో వాళ్ళ అమ్మ ఒకప్పుడు పోమంటున్నాంట ఒక్కొక్కసారి వద్దంటుంది అంట
ఆహా
ఆ అట్లా
ఆలా అక్క పెళ్లయిందా
ఆ అలక్కకి పెళ్లయిపోయింది అలన్నగీట పెళ్లయిపోయింది నెక్స్ట్ ఈ పిల్లకే
ఈమెకి నాక్ తెల్సి చేస్తుండొచ్చు
మొన్న చూసిరంట సంబంధం అయితే పిల్లనేనన్న మరి నీక్ పెళ్ళి పెళ్లి చూపులు చూస్తురు మరి నీక్ కాయమయిపోత అంట ఆ పిల్ల అంటుంది అప్పటికి ఏ నాక్ పెళ్ళిం గాదు పెళ్లి పెళ్లి చూపులు క్యాన్సెల్ ఐతయంటె ఎందుకట్లా అంటావ్ నాది బలం మంచిగా లేదు పెళ్ళి చేస్కునేది అంటే ఎవర ఏప్పిర్రు ఎవరు జేప్పిరాంటే ఒక ఓక సామి ఉండే ఆయన జేప్పిడు నా జాతాకం చూషి
ఆహా
ఇయర్ బాలేదు అదిదన్న అన్నాడంట ఆ పిల్లదే వాట్కుంది అదే ఆ నిజంగానే మొన్న సుడ్నైక్ ఒచ్చినావ్ విధంగా ఆ హలో ఏం రీసన్ అంటే పిల్లా మా పిలగాని కన్నా హైటెక్ ఉంది అని అన్నాడంట
ఆహా అయిన పొట్టిగుండ
ఆ అ
ఐన పొట్టి ఉన్నట్టుండు పెళ్ళిపిల్లగాడు
అర్థం గాలే
పెళ్లి పిల్లాడు పొట్టి ఉన్నటు
ఆ పొటి ఉన్నాంట ఆ ఆ పొట్టి ఉన్నాంట ఈ పిల్ల అదే అంటుంది నేన్ అన్నా అదే అది ఏం రీసన్ అది ది నాక్ అర్థం గాదు గంత చేసి సిల్లీ రీసన్ అన్న
మ్మ్
అంటే అంత సిల్లీ రీసన్ వేట్టుకోని గట్లెట్ల ఎస్తారే తల్లి అనాన్న
పెయి అస్సల్ లే అ ఆ మాలక్ష్మి గూడా అయితది మధుల లతాగ్ గుడా అయితదంటా
ఏందో ఏమోరా ఈ పిల్ల కథలు అర్థమయితలేవు అయేమో పిల్లా లవ్ యేషుంది వేరొన్ని అలా తెల్సింది ఆ బట్ మళ్ళా అయితే మళ్ళా వేరొంతోనీ తీరు తుందంట
ఓహో
ఐతే నేన్ అన్న నే మలక్ష్మి ఎప్పింది నాగివాన్ని
ఆహా మొన్న కార్య అప్ కాదు మొన్న కార్య అప్ గురించి జేప్పినా గదా ఆ పిల్లకి మొన్న ఫోన్ జేసినపుడు ఎప్తే ఆన్ టునుండే ఏమంటారు నెక్స్ట్ ఇయర్ ఏస్తారు నాకు మ్యారేజే అంటుంది అవును అవునా అన్నా అమ్మ మా ఇట్లో అందరొచ్చిరు ఓ నోల్లి నోళ్లి
ఎవరు వోచిరు
మా మీ షాప్ నుంచి అందరు ఒచ్చిరీంటికి పిట్టెలొల్లి నాట్ ఓరుతాది ఏ తేల్వధ
సరే ఇది ఒకటే కాల్ లాస్ట్ చేషేశి మళ్ళీ రేపు మాట్లాడదంలే
రేపు రే రేపు ఎన్నిగంట్లకి సెవెన్ థర్టీ థటీకి అయిపోతదిగా నాకు సెవెన్ థర్టీ అంటే ఇంట్ ఇంటికోచేరికల ఎంతైతది నానా ఎయిట్ థర్టీ అయితాదా
వచ్చేటప్పుడు మాట్లాడదాం మ్మ్ అట్లా
వచ్చినపుడు మాట్లాడాదాము రేపు ట్వ త్రి కాల్స్ కంప్లీ ఏం ఎల్లుండ్ లోపు ఎట్లానన్నా కంప్లీట్ అయి
ఏ రేపు కంప్లీట్ అయిపోతై నా దెల్షి మా అంటే నా దెల్సి రెపయితే కంప్లీట్ అయిపోతుండొచ్చు నాక్ తెల పక్క
ఓరుతోన్ ఆహా
ఆ ఎవ్వర్తోన్
నిన్ను గాదు ఆమెని మా అక్కని ఆహ్. మళ్ళ యేస్తామని మా బావా చేయలేదుగా మరి. మ్మ్ మ్మ్ మా.
మువా.
ఏమంటరు మా ఆక్క ఉంది కదా
దీపిక
ఉమ్ దీపికా
మ్మ్
ఆహ్ నేను చెప్పిన కద మా అక్క హయత్ నగర్ సుట్టాలు ఉండ్రాని.
ఉమ్.
పోతోల్
ఉమ్.
వాలు మొన్న ఒక ఆయన వచ్చినుండే అయితే జో ఏమంటరు మా అక్కకు. అందుకోసం ఆ రోజు మా‌ అక్క ఏమంటారు ఎంగేజ్మెంట్ అయింది. మళ్ళా ఎంగేజ్మెంట్కి పోయింది.
ఎంగేజ్మెంట్ కి పోయిందా నీ ఎంకమ్మా. నేను ఎంగేజ్మెంట్ అయింద అంటే అనీ అమ్మ ఇదేది చెప్పకుండ చే. ఎంగేజ్మెంట్ తీసుకురాకుండా నేను.
మా మామాది ఎంగేజ్మెంట్ ఉండే పొయినుండే ఇగ ఆ రోజు. వచ్చి నుండే చూడ్నికి ఆళ్ళు మళ్ళా ఇగ మళ్ళ వస్తన్నారు‌. ఫోటో తీసుకుని పోయిండ్రు చూడాలి.
ఉండమను మీ అక్కని దీపికని. గట్టిగా.
నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అన్నా నెక్స్ట్ ఇయర్ పక్క అయితుండొచ్చు. నెక్స్ట్ ఇయర్ అన్న నెక్స్ట్. టూ ఇయర్స్ లో అయితది ఆహ్ ఈ ఇయర్ ఏం కాదు. మాక్సిమం నెక్స్ట్ ఇయర్ అన్నా లేకపొతే నెక్స్ట్ ఇయర్ అన్నా.
ఉమ్.
అట్లా.
టూ ఇయర్స్ పడుతుండొచ్చులే.
అ ఆహ్. ఆహ్.
ఉమ్.
అవునులే. మా అక్కకు టూ ఇయర్స్ అయితే. టూ ఇయర్స్ పడుతుండొచ్చు నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతది. నాకు. ఉమ్ నాకె ఫస్ట్ ఫస్ట్ మా అక్క చేసుకున్న తరువాతనే నాకు.
ఉమ్. ఆయితది అయితది లె టెన్షన్ తీసుకోకు ఇక పెట్టండి అది ఇది. తుండ అది ఇది పసుపు గివి అవి ఏంటో ఇగ ఫేసియల్స్ అవి ఇవి వాడుతుండాలి.
నాకు నాదార్గులుంట అయనది మొన్న వచ్చిన అయినది తెలుసా నాదార్గులు.
నాగర్గుల ఆ నాగ్. నాగార నాగర్గుల్. ఏమో ఆ పేరైతే విన్న.
బడంగ్పేట్ దిక్కుంటది.
ఆహ్ నా ఆహ్ ఆహ్ విన్నవిన్న ఆహ్ ఆహ్ తెలుసు తెలుసు ఆహ్ ఆహ్. ఓకే. పర్లే ఎక్కడైతే ఏముంది మంచిగనే కద.
మా ముంగోళ టికే ఉంటది దగ్గర అమ్మ మా అమ్మమ వాళ్ళ ఇంటికి శంషబాద్ కె శంషబాద్ ఆడికి ఎట్ల ఐతదో అట్లా మన ఇంటికి ఎట్లా దగ్గర
అరే ఏదైతే ఏముంది మంచినేగ. ఇచ్చేతే.
నాకు తెలిసి దెవీది కూడా. టూ ఇయర్స్ లో అయిపోతుండోచ్చు నెక్స్ట్ ఇయర్.
అయితే మంచిదేగా
అబ్బా కాద ఆ పిల్లని ఇప్పుడు మొత్తం అల్ల అన్నకీ చేయాలన ఆ పిల్లలేదే ఇయ్యాలే ఫస్టు
ఏమ్ లె వాళ్ళ అన్న జెస్తది ఫస్ట్ వాళ్ళ అన్న చేసినంక ఈ పిల్లది అట్ల ఏంలే ఇంటికి పెద్ అత్త అట్లేనే ఏముండదు ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్లే చేసేసారు అన్న చెల్లెలు అన్న ఏం ఉండదు
ఆ నీక్ తెల్వదా ఫస్ట్ ఆ పిల్ల చేప్ చెప్పింది నాకు ఫస్ట్ వాళ్ళన్నకి ఏంది గర్ల్స్ కి ఏసారా చి ఏమంటరు గర్ల్స్ కి ఏంది అలా అన్న అన్నలు చేసుకోరు పెళ్ళి
నేన్ ఏమన్నన్ మరి అ వాళ్ళ ఇదేట్ల వాళ్ళ దంట్ల ఎట్లుంటది మనకేం తెలుసు